పిస్తాఉండు
ఆ అండి మీపిస్తాం ఎలాగ ఉన్నారుమీరు
మీరెలా ఉన్నారు
ఆ బావున్నమండి తిన్నారా అండి
మ్ తిన్నామండి అ
ఆ అయిపోయిందండి ఏం చేస్తున్నారు హలో వాయిస్ బ్రేక్ అవుతుంది హలో
హలో
ఆ వినిపిస్తాందండి ఆ అంటి వినిపిస్తంది ఆ అండి ఏం చేస్తున్నారండి
హలో
ఆహా వినిపిస్తోందాండి ఇప్పుడు న్న వాయిస్
ఆ. అ క్లారిటీగా ఉందండి ఏం చేస్త న్నారండి
ఏమండి
ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఊరికే అలా వాక్ చేస్తా ఉన్నాను మీరేం చేస్తున్నారు
మాది కొద్దిగా ప్రాజెక్ట్ పెండింగ్ ఉండీ ఆ చేస్తున్నామ అండి
ఏం ప్రాజెక్ట్ పెండింగ్ ఉందండి ఏం ఏం చేస్తా ఉన్నారు మీరు అసలు
సాఫ్ట్వేర్ అండి ఇంతకు ముందు హాలిడేస్ లో ఉన్న పెండింగ్ వర్క్ అంతా ఇప్పుడు హాలిడేస్ అయిపోయిందా కొద్దిగాం ఆ ఇంటి దగ్గర పని వల్ల చేసుకోలేక ఇప్పుడు చేస్తున్నానండి
అవునా అండి ఏం పని ఏం పని చేస్తా ఉంట రండి హాలిడేస్ లో
హాల్డేస్ లో మాకి కొద్దిగ పొలముంది ఇప్పుడు సమ్మర్. గదండి ఆ ఆ మాకి క్ అంటే. ఇ చేన్లో కొద్దిగ పొలంలో చెన్కాయేసామండి.
ఒక్కే.
ఆ అది వర్కుండేసరికి ఇంకా దీని మీద కొద్దిగ లీవ్ దీస్కొని ప్రాజెక్ట్ అంతా పెండింగ్ అయ్పోయిందండి పెండింగ్ లో ఉండేసి ఇప్పుడు జేస్తున్నాను.
అంటె చెనిక్కాయ అంటే ఎన్ని ఎన్ ఎ ఎన్ని రోజులేస్తారండి అది.
అది త్రీ మంత్సుంటదండి త్రీ మంత్స్ పైన టెన్ డేస్ ఉంటాది.
ఒకే
ఆ
అంటే య అదింటే ఎప్పుడేస్తరండి అంటే ఇప్పుడు సమ్మర్ గదా సమ్మర్ లో యేస్తరా లేక్పోతే వె ఎప్పుడైనా యేస్కోవ.
ఇయర్ కి ఆ ఇయర్ కి త్రీ టైమ్స్ వెసుకోవచ్చ అండి అది తిరిగిలో మా చెప్పాలంటే ఆ సంమ్ అంటే ఇయర్ కి త్రీ టైమ్స్ వేసుకోవచ్చు ఇయర్ కి త్రీ టైమ్స్ యేస్కోచ్చండి మూడు మూడు నెల్లనెట్లా డివైడ్ జేస్కొని యేస్కో. చండి
అంటేర్ ఇప్పుడు ఒక ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు మీరన్నార్ కదా ఇప్పుడు పంట వేసారు అని ఇప్పుడు త్రీ మంత్స్ ఐందనుకోండి జాన్వర్లో వేశారు. జార్మర్ నుంచి ఇప్పు. కి త్రీ మంత్సైంది త్రీ మంత్స్ ఇప్పుడు నెక్స్ట్ మంత్ లో ఆ పంట తీసేస్తరు. మళ్లీ దాన్ తర్వాత మే లో నో మే లో స్టార్ట్ చేయొచ్చా అండి మళ్ళీ వేయ.
అంటె వన్ మంత్ రొటేట్ జే అంటె దాన్ని తో మళ్ళా తొగేసి కింది పేకి పేన్ ది కిందికి సాయిలంత ఇదేసి కొద్దిగా ఎండిన్ తర్వాత మరీ వాట్రేసుకొని అలా ప్రాసెసుంటదండి దాన్. ఏ
ఓకే అంటె మధ్యలో ఎన్ని డేస్ టైముండల్లండి అంటే ఇంకొక పంట. గంటె ఒక గ్రౌండ్ నట్ ఐన్ తర్వాత ఇంకొక ఇంకొక దానికి ఐ ఎ ఎన్ని డేస్ టైమ్ ఉండాల.
ఒక టొంటీ డేస్ లేదా ఒక వన్ మంత్ అట్ల టైం దీస్కొని మరి అంటె మనం సీజన్ బట్టి ఇబ్బుడు ఇప్పుడేస్తే అంటే ఇంకో త్రీ మంత్స్ కి ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ జేస్తే ఒక త్రీ మంత్స్ కి వొస్తాంటే. మళ్ళి అప్పుడికల్లా వర్షాకాలమొస్తాది కదా.
ఒకే ఔను
ర్షాకాలమొచ్చిందంటే మరి అప్పుడు అ పీకిన్ దర్వాత మళ్ళి వర్షం పడిందంటే అంత ఇదైపోతుందండి నానిపోతుంది.
ఉహూ ఔనా
అ నానిపోయిందంటే పంట చేతికి రాదు ఆ తర్వాత అంత నాన్. పోయిన్ తర్వాత దానికి వ్యాల్యూ ఎక్కువుండదండి.
ఔనవును ఔనండి అవి బూచ్ అవి బూస్ పట్. తే గదాన్ డి ఫంగస్ వొస్తాయ్ కదా అంతంత వర్షంలో. తడ్చి మొల్కలొస్తాయ్ మళ్ళీ
అదే అండి అది ఇంక ఎవ్రూ సేల్ బై చేస్కోరండి ఐ మీన్ ఎవ్రు తీసుకోర్ దాన్ని.
ఔను ఔను
ఫార్మర్స్ అంతా నష్టపోతారు. ఇంకా దాని వల్ల
ఆహ్ ఓకే అంటే ఆ టైం లో వేయడం మంచిది కాదు అంటారు. అంటే ఇప్పుడు వర్షా వర్షాకాలం అమ్ ఆ ఆ మంత్స్ లో
అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా. ఈ సంవత్సరానికి ఇలా నేమ్ త్రీ టైమ్స్ ఎయ్యొచ్చు. ఆమ్ త్రీ మంత్స్, త్రీ మంత్స్ కోసారు అట్లా త్రీ టైమ్స్ ఎయ్యొచ్చు. అంటే ఏ టైం లో ఏ టైం లో ఎయ్యోచ్చన్నారు.
ఉహ్ హు అవునవును
ఇప్పుడు వేస్తే ఏ టైంకి వస్తది. ఇప్పుడు వేస్తే ఆ జనవరిలో వేస్ తే జనవరి, ఫిబ్రవరి, మార్చి. మార్చి అయిపోయిన తర్వాత అట్లా ఆ టైం లో వస్తది. అప్పుడు సీజన్ ఎట్లుంటుంది వర్షం వస్తదా. రాదా ఎండలు ఎక్కువ కాస్తాయి లేదా. అట్లా సీజన్ బట్టి మనం వేసుకోవాలండి దాన్ని.
ఓకే అంటే మీరు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తా ఉన్నారండి. ఇవి మీకు చ అంటే ఎట్లా చెప్తా ఉన్నారంటే. చాలా ఇయర్స్ నుంచి దాని మీద కొంచెం అవగాహన ఉంది అన్నట్టు చెప్తా ఉన్నారు. అంటే ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తా ఉన్నారండి. పంట
అది ఆ సెవెంటీన్ ఇయర్స్ నుంచి మాకు దాని మీద మంచి గ్రిప్ ఉందండి.
ఓకే అంటే మీరు చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేస్
ఆ చిన్నప్పటి నుంచి అది ఆ ఆ చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేసామండి.
ఓకే. అంటే మీరున్ లి వేరుే సనగ మాత్రమే వేస్తారా. వేరే ఏమన్నా కూడా
లేదండి. ఇయర్ కి త్రీ టైమ్స్ అంటే సీజన్ బట్టి పంట బట్ ఆ క్రాప్ను బట్టి అట్లా ఎస్తామండి.
ఓకే అంటే ఏవేవి ఏవేవ్ వేస్తారండి మీరు
కాటన్, శన్కి, వేరు శనుగా
ఉహ్మ్
ఇంకా మాగీ చినా చెట్లు అనే ఇది ఉందండి. బత్తాయి జ్యూస్ చేస్తారు కదా మీక ఏమైనా ఐడియా ఉందా.
ఆ ఆ తెలుసండి శ్రీనాస్ చేట్లండి తెలుసండి న
ఆ ఆ అవి ఉన్నాయి. ఇంకా ఎక్కువ అంటే గ్రౌండ్ నట్స్ కి ఎక్కువ వాల్యూ అండి మా సైడ్ అది సాయిల్ సాయిల్ బట్టి కూడా ఉంటదండి. అది
మీదే సాయిల్ అండి ఏ ఏ ఎలా ఉంటుంది.
బ్లాక్ బ్లాక్ సాయిల్ అండి మాది. రెడ్ ఉంది బ్లాకి బ్లాక్ ఉందండి.
అంటే రెడ్ సాయి లో బాగా వస్తుందా. బ్లాక్ సాయిల్ లో బాగా వస్
రేడ్ సాయిల్ రేడ్ సాయల్నే బాగుస్ ంటే
ఓకే అంటే మీరిప్పుడు మీది రెడ్డా బ్లాకా అండి
రెడ్డే అండి మాది సాయిల్
ఓకే అయితే మీకు బాగా వస్తుంద
ఆ బాగా వస్తుందండి అది కూడా ఎట్లేసుకోవాలం అంటే మళ్ళీ అందరు వేస్తున్నారని మనం దాన్ని బ్లైండ్ గా నమ్మేసి వేసుకోకూడదండి. వాళ్ళు అంటే క్రాప్ మారుస్తా ఉండాల ఇప్పుడు వేరుశనగ వేసాము నెక్స్ట్ వేరుశనగ వేస్తే అంత దిగుబడి ఉండదండి. ఎందుకంటే ఏ పంటే వేస్తే సాయిల్ గానీ సపోర్ట్ చేయదండి మార్చాల క్రాప్ ని మారిస్తే అది సపోర్ట్ చేస్తదండి
ఓకే అంటే ఇప్పుడు వేరుశ శన్నగా వేసినారు. ఇప్పుడు మీరన్నర్ గాద వేరూసేనిగా వేసినాము ఇట్లా పని ఉండింది అని దీని తర్వాత మళ్ళీ మీ ఏదేస్తారంండి మీరు. దీని తర్వాత ఈ పంట తర్వాత నెక్స్ట్ పంట ఏంటెస్తారు.
ఇప్పుడు కొద్దిగ గ్యాప్ తీసుకుంటాం వన్ మంత్ అట్లా గ్యాప్ తీసుకున్న తర్వాత ఆ ఆ మేబీ కాటనే ఉండొచ్చు ఎందుకంటే వర్షాకాలం స్టార్ట్ అయితుంది. మళ్ళా ఏ టైంలో అది ఆ అంటే త్రీ మంత్స్ తర్వాత ఎట్లుంటదొ తెలీదు కదా ఇప్పుడు వేస్తే
అంటే ఇప్పుడు కాటన్ ఎన్ని మంత్స్ వస్తుందండి పంట రావడానికి ఎన్ని మంత్స్ పడుతుంది.
అటు ఇటు ఉంటాయి అంటే టూ మంత్స్ తర్వాత అది చిన్నగా ఆ కాటన్ వచ్చేది ప్రాసెస్ ఉంటదండి మళ్ళా దాని తర్వాత మేము వేరుశనగ వేయాలనుకుంటే దాన్ని త్వరగా రిమూవ్ చేసేసి మరి ఒక ట్వంటీ డేస్ అట్లా సాయల్ని ఎండబెట్టి
అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా వర్షాకాలం ఉంది వస్తుంది నెక్స్ట్ అంటే ఇప్పుడు ఎండాకాలం తర్వాత వర్షాకాలం అన్నారు కదా ఈ దీని తర్వాత వన్ మంత్ గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ మీరు అదేమి కాటన్ది వేస్తే అది కూడా వర్షం కి తడిచి పొయి లాస్ వస్తుంది కదా అండి
అంటే అది కాటన్ తడిచినాక కాని ఎండబెట్టుకుంటే అది సర్వైవ్ అవుతుందండి కానీ గ్రౌండ్ నట్ అట్లా కాదండి
ఓకే అంటే ఎండబెట్ ఎండబెట్టి సేల్ చేసినా కూడా సేమ్ కాస్ట్ కి పోతుంద అండి. ఇప్పుడు ప్రసెంట్ ఒక ఇంత కాస్ట్ కి పోతా ఉంది అనుకోండి ఆ తర్వాత వర్షం మొ వర్షంకి తడిచి దాన్ని మల్లి మీరు ఎండబెట్టిన తరువాత మళ్ళీ అమ్ముతారు. అ అప్పుడు సేమ్ కాస్ట్ కె పోతుందా అది
ఆ సేమ్ కాస్ట్కే పోతుంది ఇప్పుడు మీరు చెప్పే విధంగా ఎట్లా అంటే ఆ వేరుశనగా పీకిన తర్వాత అది పొలంలోనే పెట్టాల ఎందుకంటే అది ఎండాలి కాబట్టి ఆ కాటనా అట్లా కాదండి దాను తీసేసుకొని ఒక ఒక ఇప్పుడు ఒక వన్ డే టూ డేస్ అట్లా ఎండబెట్టిన తర్వాత కాని తీసుకొని లోపల పెట్టేసుకోవచ్చు. ఒకవేళ లేదు వర్షం పడతాంది ఈ రోజు వర్షం పడతాంది రేపు అట్లా వన్ వీక్ అట్లా వర్షం పడినా కాని మేబీ అంటే మ్యాక్సిమం దానీకేం కాదు కానీ అది ఎండిన తర్వాత మరి దాంట్లో ఉన్న వాటర్ అంతా పోయిన తర్వాత మనం తీసేసుకు ని మాములు సర్వే చేసుకోవచ్చండి
అంటే ఇప్పుడు చెట్లో ఉన్నప్పుడే వర్షం పడింది అనుకోండి. దాని తర కొన్ని రోజులు అట్లే వది లే స్ ఈ మళ్ళీ మనం తీసుకొని కాటన్ సెట్ చేసుకోవచ్చు
ఆ ఆ అట్లే అండి అదేం ప్రాబ్లం ఇంకా
పత్తి అంత దాంట్లో నుంచి కాటన్ అంతా పడిపోతుంది తుంది కదా
యాడా పోదండి దానికి ఆ ఒకటి సపోర్ట్ ఉంటదండి
ఓకే అంటే వర్షం అన్నా దాన్ ట్లో ఉన్న కాటన్ ఏమి పోకుండా అట్లే ఉంటుంది
ఆ ఆ మేబి ఏం కాదు కింద బాటం లో కొద్దిగ ఉంటది ఒక ఫైవ్ సిక్స్ అది ఉంటది కొద్దిగా చిన్నగా అవి అవి దాన్లే ఏమన్నా ఇప్పుడు రెడ్ సాయిల్, బ్లాక్ సాయిల్ అన్నా కదా! బ్లాక్ సాయిల్ కి ఏం కాదు. రెడ్ సాయిల్ క అయితే మన్ను అంత వర్షం పడుం దేస్ చింగుల్లా అ అది మన్నంతా దానికి ఆ ఇదే అయితు అండి
ఆ నేను అదే అడుగుదాం అనుకున్నా ఇప్పుడు వర్షం పడితే నార్మల్ వర్షం ఒకటే పడు కదా గాళి వాన్ నాచులో వస్తది గాలి వచ్చినప్పుడు చెట్లు పడిపోయినాయి అనుకోండి అది మట్టిలో పడిపోతుంది మట్లు పడిపోతే మట్ పటి అంతా కాటన్ కి అయిత్తుంది కదా అది ఎలానో వేస్ట్ అయినట్ గదే కాటన్ మళ్ళి విసి టికెట్
చేయచ్చండి ఇప్పుడు వర్షం పడిన తర్వాత్ తా అది అ రెడ్ చైల్ ఎక్సంపుల్ రైల్ తీసుకుంటే అ దానికి అంత సాయిల్ అయిపోయిన తర్వాత అది ఆరిన తర్వాత మరి దాన్ని అంటే చేత్తో ముట్టేస్క్ నలిపేసి అదింతా వెళ్ళిపో
ఓకే
ఆ మేము అంతా అంటే ఒకటి ఒకటే కదా చాలా బల్క్ ఉంటది కాబట్టి మేమంతా ఒక ఒకసట గ్యాదర్ చేసేసి స్టిక్స్ తో వాడిని ఇది చేసాం అది మామూలుగానే అయిపోతుంది
ఓకే అంటే నాస్ స్టైల్ అయినా అట్లే అవుతుందిండి ఇప్పుడు బుడద అవుతుంది కదా చాలా బుడద బుడిద అవుతుంది కదా వర్ష వ
గుడిగా అంటే ఇప్పుడు ఆ మాకి ఎ అదే రెడ్ సైల్ లోనే ఎక్కువండి మీ కాటన్ వే బ్లాక్ సైల్ బ్లాక్ సైల్ ఎలాంటే వర్షం పడితే అంత బురద బుద పోతుంది సో కొద్ది ఇబ్బంది అవుతుంది కాబట్టి మే ఎక్కువ స్థా ప్రిపరెన్ ఇగ మండి రెడ్ సాయిల్ కె ఎక్కువ కాటన్ అంటే రెడ్ సాయిల్ మీద ఎక్కువ వేస్తామండి
ఓకే అంటే ఇప్పుడుే మళ్ళ కాటన్ అయిన తర్వాత కాటన్ అయిన తర్వాత ఏ వస్కుంట వ పంటాలండి ఏదనా వేరే పంటట సేమ్ అంతే టైమ్ అంత ఎంత గ్యాప్ ఉందనా
అంతే గ్యాప్ అంటే అదే ఆ అంటే క్రాప్ని బట్టి గ్యాప్ ప్పుూ అంటే ఇప్పుడు మామూలుగా రైస్ ఏంటే కదా మడి అని ఏమైనా ఐడియా ఉందాండి
ఆ ఉందండి ఐడియా
వస్తుంది ఇంకోటి కాన్ అంటే స్వీట్ కాను ఇట్లా అదేమన్నా విన్నారా
ఆ వి
ఆ అది ఫోర్ మంత్స్కే ఉంటుంది అన్ని అదే ఒకట్ల క్రాప్ని బట్టి దాని ప్రైస్ని బట్టి ఉంటదండి టైమింగ్స్ అన్న చేంజ్ అవుతాయి ఆ గ్రౌండ్ నట్స్ లో కొని ఆ త్రీ మంత్స్ ఉ ఉంటది ఫోర్ మంత్స్ ఉంటది దానిలో కూడా ఆ బ్రాండ్స్ ఉంటాయి అంటే ఇది వేరు ఇది వేర అన్నట్లో కొన్ని బ్రాండ్స్ ఉంటాయంండి
ఓకే ఓకే అంటే వేరు సనగలో కూడా ఇదిీన్ని వాడల్ దాన్ని వాడ
మేము త్రీ మంత్స్కిి వచ్చేలాగా వేసుకుంటామండి దాన్ని దానికి కొద్ది వ్యాల్యూ ఉంటుంది కాబట్టి దాన్ని ఎక్కువ మేము ప్రిఫరెన్స్ ఇస్తామండి దానికి
అవునాండి
ఉ
సరే అండి కంప్లీట్ చేసుకోాం అట్లంతా ఏం లేదండి
ఓకే
కంప్లీట్ చేయండి మీ ప్రాజెక్ట్ మీరు కూడా
ఆ అండి మాకి టైం లేదూ సరే అండి మరి
సరే అండి థ్యాంక్స్ బాయ్ అండి
ఆ బాయండి